హలో
ఆ చెప్పండి
మాత్రరం బాగున్నారండి
ఆ బాగున్నానండి నమస్కారం అండి
హ క తాగారా అండి సాయంత్రం టీ తాగే అలవాటు ఉందా అండి
ఆ తాగుతానండి ఫైవ్ వరకు తాగుదాం అండి అ
ఏం చేస్తున్నారండి ఖాళీగానే ఉన్నారా
అవును ఖాళీగానే ఉన్నా డి చెప్పండి
అయితే ఇప్పుడు నేను పచ్చళ్ళ గురించి డిస్కషన్స్ చేద్
ఓకే చెప్పండి
ఉమ్ మీ దగ్గర పచ్చళ్ళు పెడతారా అండి
అ మా వాళ్ళు పెడతారండి
అవునా ఏ రకమైన పచ్చళ్ళు పెడతారండి
మా వాళ్ళు మా గాడ ఒక రెండు పచ్చళ్ళు పెడతారండి టమాటా పచ్చడి పెడతారండి మళ్ళీ మామిడికాయ పచ్చడి పెడతారం
అవునా మా దగ్గర కూడా మామిడికాయ పచ్చడి చాలా ఫేమస్ మంచిగా పెడతారండి టమాటా కూడా పెడతామండి ఇంకా మామిడికాయ నిల్వ పచ్చడి ఉంటది ఇంకా పెట్టినప్పుడు ఒక నెల రోజ్ లు తినే అంత అప్పటి మందులు తినే అంత అది కూడా చేసుకుంటామ అండి ఇప్పుడు టమాటాల రేట్ తక్కువ ఉంది కదండి టమాటా పచ్చడి కూడా చేసుకున్నాం ఒక నెలలోపూ ఇట్లా నిల్వ పచ్చడి కూడా చేస్తాం అండి దీంట్లో కూడా రెండు రక్ రెండు రకాలు చేసుకుంటాం నిల్వ పచ్చడి నార్మల్ గా ఇప్పుడు ఈ మధ్య అయిపోయే అంత ఒక పదిహేను నెల పదిహేను రోజులు తినే అంతా కూడా చేసుకుంటాం ఇట్లా రెండు రకాలు చేసుకుంటాం ఇంకా ఉసిరికాయ పచ్చడి కూడా చేస్ ఇస్తామండి మామిడి పచ్చడి ఎలా చేస్తారండి
మీరేఎలా చేస్తారండి చెప్పండి
మేము అండి ఫస్ట్ మామిడికాయ అంటే మాకే చెట్టు ఉందండి మామిడికాయ చెట్టు ఉంది ఫస్ట్ తెంపిన తర్వాత వాటర్ వాటిని వాటర్ లో ఏ స్తామండి డైరెక్ట్ ఒక టబ్బు లో వాటర్ ఉంచి హాఫ్ వాటర్ ఉ తర్వాత అవి ఒక్కొక్కటి తెింపి అంటే దాంట్లో కూడా డ్యామేజ్ కానీ ఒక డ్యామేజ్ అయి ఒక సైడ్ పె స్తామండి డ్యామేజ్ గాని వి ఒక సైడ్ పెట్టేసి మంచి ఉన్నాయ అన్ని వా వాటర్ ఉన్న టబ్ లో వేస్తామండి అట్లా వేసి ఒకవేళ ఆ రోజే మనం కోస్తున్నామంటే వాటిని ఏం చేస్తామంటే ఆ నీటిగా క కాటన్ క్లాత్ ఉంటది కదండి టవల్ దా న్తోటి మంచిగా నీట్గా తుడుస్తాము మళ్ళీ ఆ నీట్గా తుడిచి కొంచెం గాలిక అట్లా ఆరనిస్ అంటే వాటర్ ఇంకి పోయేటట్లు ఇట్లా ఏస్తాము ఒక దాని మీద పరిచి తర్వాత ఇంకా కత్తిపీట తీసుకొస్తా అంటే మాకు దగ్గరలో ఉన్న వా లా దగ్గర ఉంటదండి తెచ్చుకొని ఇట్లా కట్ చేస్తామండి ఒక్కొక్క మామిడికాయని అంటే సైజ్ ని బట్టి ఒక్కొక్క టిఫ. ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేస్తాం ఒక్కొక్కటి సిక్స్ పీసెస్ కట్ చేస్తామండి. అట్లా కట్ చేసి మళ్ళీ అద వాటిని వన్ ఒక రోజు అట్లా ఆ ఫ్యాన్ లో ఆరా పెడతామండి.
ఓకే
అట్లా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాని నుంచి చిన్న ఇట్లా ఆ ఆ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం కదా దాన్ని ళ్లి ఇట్లా చిన్న ఇది పొరుసులాగా బయటికి వెళ్తుది అది తీసేయాలండి.
ఓకే గింజా
గింజా కాదండి కట్ చేసేటప్పుడే గింజ వెళ్ళిపోతుది మళ్ళీ ఆరబెట్టిన తర్వాత అతా ఆ వక్కలకిళ్ళి కొంచెం ఇట్లా ఒక లేయర్ వెళ్తుందిండి.
ఓకే వెళ్తదండి అవునండి
ఆ అట్లా వెళ్త ది అవ అన్నీ తీసి మంచి ఒక టబ్బులో ఉప్పు కారం వేసి కొంతసేపు అట్లని మగ్గనివ్వాలి తర్వాత మనం ఎల్లిపాయలు తెచ్చుకొని ఒల్చుకోవాలండి.
ఓకే
ఆ అలి ఎలిపాయలు ఇం ఏంటంటే దాని కొన్ని సగం దంచాలి మళ్ళీ మిగతా ఏమో ఆయిల్లో వేస్తామండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కొంచం కొంచం మెంతి వాటిని కూడా మంచిగా ఎంపి పొడి చేస్తామ అండి మేము. అట్ల పొడి చేసి మళ్ళీ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ఇప్పుడు ఆవకాయ ముక్కలు ఉన్నాయి కద అండి ఒక టబ్బు లో వేసుకొని ఉంచుకుంటామా దాంట్లో ఉప్పు తగినంత. కారం వేసి ఉంచుతావా మిగతా ఈ చేసిన పొడులన్నీ దాంట్లో వేస్తామండి వెళ్ల్లిలి పేస్ట్ నెక్స్ట్ ఆవాల పొడి జీలకర పొడ్ మెంతి పోడారు ఇట్లా ఎస్తామండి నెక్స్ట్ ఇంకేం ఆ ఆయిల్ వేడి చేస్త్ స్తాము దాంట్లో కొన్ని ఆవాలు వేస్తామండి దాంట్లో ఆవాలు జీలకర్ర వేస్తాము నెక్స్ట్ ఇంకా ఏమంటే ఇది ఎల్లుల్లి ఉపాయలు ఎస్తమండి
ఓకే
అ వేసి వెల్లుల్లి ఏంటంటే కొంచెం ఆయిల్ అంతా హీట్ ఉన్నప్పుడు వేయొద్దు ఎందుక్ ఎందుకంటే అవి మాడిపోతాయి నార్మల్ గా చల్లగ్ చల్లగాయిందని ఎస్ స్టేజ్ తెలుస్తదండి మనకి అప్పుడు వేయ్యాలి ఇప్పుడు వేస్తాం తర్వాత ఆయిల్ మొత్తం చల్లగాయిన తర్వాత ఇక ఆ పచ్చడిలో మొ తమ ఐటమ్స్ యెస్ వేసి ఉంటాయి కదండి అవి ఏం చేస్తామంటే అన్నీ కలుప్ కుంటామండి మీ ర్ టూ డేస్ దాంట్లోనే ఉంచి తే మంచిగా టూ త్రీ డేస్ ఉంచి యే మంచిగా ఊరుతదండి ఎ పచ్చడా టూ డేస్ ఒకసారి తీసి ఒకట్లా టూ టైమ్స్ అట్లా కలిపితే అట్లా కలుపుకుంటామండి నెక్స్ట్ ఆ ఆ తిప్పేస్తాం ఎందుకంటే మంచిగా ఊరుతద్ అదే ఇట్లా ఉమ్ నెక్స్ట్ అట్లా చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా చేస్తామండి చేసిన తర్వాత ఉమ్ నెక్స్ట్ ఏమంటారు ప్లాస్టిక్ బకెట్ లో ట్లా వాటిలో వేస్తామండి వేసి అంటే మూత పెట్ కట్టేస్తాం మంచిగా దాని మీదకిెళ్ళ ఒక కాటన్ క్లాత్ కట్టేస్తామండి ఆ స్టోరేజ్ ఇగ సంవత్సరం మొత్తాం రావాల్ కదండీ ఎందుకంటే వర్షాకాలంలో అందరు పనికిెళ్తారు టైం ని బట్టి వంట కాకపోయినా కొంచెం పచ్చడి యేసి పంపిస్ తే వాళ్ళక్ అప్పుడ ఏ ఇబ్బంది ఉండది కదా అట్లా అనేసీ నిల్వా చ్ ప చెడి కొంచెం జాగ్రత్త చేస్తామండి దాంట్లో వాటర్ అవి ఇవి పడకుండా చూస్త కుంటాం వాటర్ పడితే ఏంటంటే తొందర పాడైపోతుంది ఆ ఇంకా ఏంటంటే సేమ్ ఆ మామిడి ప మామిడి ా పచ్చ టూ టైస్ అన్న కదండి ఇంకొంతమంది అయితే పచ్చడిలో నువ్వులు కూడా వేసి చేస్త ఇస్తారండి
అవునా అండి
ఆ నువ్వుల పొడి కూడా గ్రేవీ అంటే కొంచెం గుజ్జు ఎక్కువ రావడం కోసము ఆ నువ్వుల పొడి కూడా వేస్త సరేండి
అవునా అహా మాకు అడ చేస్తారండి నేను చేయ నను ఓన్లీ తింటారు నాకు చేసు రాదండి
అవునా
అవును అండి
టమాటా పచ్చడి చేస్తారా కొట్టిస్తారా మీరు ఇంట్లో చే కట్ చేయరాా
ఆ ఇంటికాండే ముక్కలు మా వాళ్ళలకు నేను ముక్కలు కట్ చేేసి ఇస్తానండి
అవునా
అడి న మా వాళ్ళు మత్త చూసుకుంటారు వాళ్ళు
ఆహా మంచిగానే అది మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటంటే నిల్వ పచ్చడి కాక కుండా ఇంకా నార్మల్ గా ఈ ఒకక్క నెల లోపు తినేంత పచ్చడి కూడా మేము పెట్టుకుంటాం అండి అంటే ముక్కలు కట్ చేసేటప్పుడు కొన్ని అవి విరిగిపో అంటే ఇట్లా మెచ్చుకుంటాయంండి అవన్నీ దాంట్లో వేస్తే నిల్వపచ్చ పచ్చళ వేస్తే నిలో పచ్చలు అనేది రాబ్ అయిపోతుది పాడైపోతుది కాబట్టి దాన్ని ఏం చేస్తాం మేము మళ్ళీ చిన్న చిన్న ఇప్పుడు ఒక పీస్ ని మళ్ళీ ఒక ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాం అండి పో చిినన్న చిన్న స వా అట్లాంటి ఒక టెన్ ఫిఫ్టీన్ అంటే చిన్న చిన్న కాయల్ని తీసుకు ని కట్ చేసుకొని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ చేకుంటే ఒక బాక్స్ ఉంచుకుంటా అండి చాలా బాగు నాకు నిల్వ పచ్చడి కంటే ఈ పచ్చనే బాగా నచ్చుతుందండి చాలా బాగా టేస్ట్ ఉంటది అది ఇప్పుడు మనము ఏమంటారు ఆ షాక్స్ లలా కొనుకుంటాం కదండి చిన్న చి చిన్న డబ్బాలు దాంట్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా సేమ్ అట్లనే చిన్న సైజ్ ముక్కలు కట్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ లో అన్ని సేమ్ అట్లనే వేస్తాం కానీ ఎందుకు ఇది నిలువ ఉండది కానీ ఇదే మంచి టేస్ట్ అనిపిస్తుందిండి
అవునా
మీర ఎప్పుడైనా తిన్నారా అండి ఇట్లాంటిది ప చడ
అవునండి తిన్నానండి ఎన్ని రకాలు కూడా తిన్నానండి చాలా బాగుంటాయి మా నిలువు పచ్చడి కూడా అది మంచిగా మొత్తం కలిపిన ఐటమ్స్ మొత్తం ఊరుతాయంండి కాయకు ముక్కకు అది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది
అవునా ఇంకా
ఇంకా మీరు టమాటా పచ్చడి చేస్తారా అండి
ఆ చేస్తాం మీరు చేస్తారా
ఆ మా వాళ్ళు చేస్తారంండి టమాటా పచ్చడి చేస్తారు నిమ్మకాయ పచ్చ డి చేస్తారు
అవునా నిమ్కాయ పచ్చడి ఎలా చెస్ స్తారండి
మా వాళ్ళు చేస్తారండి నా అమ్మ దాని గురించి తెలియదు
అవగాహన లేదా
ఆ లేదు ఓన్లీ వాళ్ళకు ముక్కలు కట్ చేేసి మాత్రమే ఇస్తా అది నా బాధ్యత.
మేము కూడా టమాటా పచ్చడి చేస్తామండి. ఇది నిల్వ పచ్చడ ఉంటది నార్మల్ గా ఇప్పుడు ఒక వారం పదిహేను రోజులు తినే అలాగా అట్లా కూడా చేసుకుంటారండి రెండు రకాలు చేసుకుంటామండి. నిల్వ పచ్చడ అంటే టమాటాలు మొత్తం ఇట్లా. కడిగి దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో. తుడిచి పక్కన పెడతాము పక్కన పెట్టి ఒక టమాటాని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటామండి అట్లా కట్ చేసుకొని మళ్ళీ ఆ ఏం చేస్తామంటే, మొత్తం ఇట్లా కట్ చేసిన పీసు. ఉంటాయి కదాండి. ఒక బకెట్ లో వేసుకొని వాటిని ఏం చేస్. స్తామంటే ఆ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక ము రెండు రోజులు. జును వాటినట్లనే అంటే. ఉంచుతామండి పక్కకి. తవ్ అవి అంటే దానికి. పాస్పూను ఉప్పు పట్టేసుకుంటదండి మంచిగా.
ఓహో కాయకు మంచిగా పట్టుకుంటాది
ఆ పీసెస్ ఉంటాయి కదా. దానికి మంచిగా పట్టేసుకుంటది తర్వాత వాటి. మేము ఏం చేస్తామంటే మంచిగా ఇట్లా తీసి. ఆ కాయలుంటాయి కదండి అవి పీసెస్ వాటిని తీసి ఎండలో ఆర. పెడతామండి. ఒక త్రీ ఫోర్ డేస్. ఎండలో మొత్తం ఆరాబెట్టాలండి మొత్తం మంచిగా గట్టిగా మొత్తం. ఎక్కడ పచ్చితనం లేకుండా ఆరిందనుకో అది మంచిగా సంవత్సరం మొత్తం నిల్వ ఉంటందండి ఆరాబెట్టి నెక్స్ట్ తర్వాత పచ్చళ్ళ ఇక ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ ఇవి అన్నీ ఐటమ్స్ కావాలి. నూనే కారం. ఇట్లఅన్ని ఐటమ్స్ కావాలి ఇంకా ఆ టమాటా పచ్చళ్ళ ఏంటంటే చింతపండు కూడా కంపల్సరీ అండి. ఆ చింతపండు కూడా వాడతామండి.
చింతపండు ఎందుకండి.
కొంచెం పుల్లగా ఉండాలనేసి అది ఏంటంటే ఎండిపోయి ఉంటది కదండి ఇది.
ఆ టమాటాము. కలు.
ఆ ఎండిపోయి ఉంటది కాబట్టి కొంచెం గుజ్జులాగా వస్తది కాబట్టి చింతపండు ఏస్తే చాలా బాగా టేస్ట్ ఉంటదండి మా దగ్గర ఫేమస్ అండి అది కూడా. ఉమ్ చాలా బా అందరికి ఇష్టం అం. డి
ఓకే చాలా బాగా చెప్పారం
సరే అండి మాట్లాడినందుకు ధన్యవాదాల అండి థ్యాంక్ యూ